హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి చెప్పండి
బాగున్నారా అండి?
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు?
మేము కూడా చాలా బాగున్నామండి.
ఓకే చెప్పండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
అంటే మన తెలుగు సంప్రదాయాల్లో ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటారు అనే దాని గురించి తెలుస్ కుందాం అనుకుంటున్నామండి
చాలా సంతోషం అండి చెప్పండి దేని గురించి ఏ పండగ గురించి
మీకు అంటే ఫెస్టివల్స్ అంటే చానా ఉంటాయ్ కదా దాన్లో మీకు ఇష్టమైన ఫెస్టివల్స్ అదే ఆ ఫెస్టివల్ ఎందుకు ఇష్టం అనే దాని గురించి తెలియజేయండి కొంచెం
నాకు యూచువల్గా అంటే నాకు దివాళి అంటే చాలా బాగా ఇష్టం అండి ఎందుకంటే? దివాళి అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదండి అంటే దీపాలు వెలిగిచ్చి ఇల్లంతా అంటే అలంకరించి ఆ రోజు ఇంట్లో లక్ష్ ను పూజ చేసి అన్నీ చేస్తాం కదా? అంటే చిన్న పిల్లల్కి టపాసులు తెచ్చి పిల్లలు ఆడు కోణం అంత అంటే నరకాసున్ని వధించడం
అవునండి నాకు కూడా దీపావళి అంటే చానా ఇష్టం అండి కానీ అలా కాదు పటాకులు టపాకులు గోల్చడం అంటే చాలా ఇష్టం నాకు
ఓకే
మరి నెక్స్టు స్వీట్స్ ఇష్టం లేదు కానీ అప్పుడు అన్ని ర స్వీట్స్ టేస్ట్ చేయడం అంటే ఇష్టంమండి కొంచెం ఒకోటి ఒకోటి ఒకోటి
ఓకే అంటే నా
ఫేవరెట్ ఒక్కటి చేస్తారండి అమ్మవారికి అట్లు అని చేస్తారండి అది నాకు చానా ఇష్టమండి
అవునవును అది ఖచ్చితంగా చేస్తారు దివాళి అప్పుడు అంటే చాలా మందికి చెప్పండి
అది ఖచ్చితంగా చేస్ స్తారు సో నాకు ఇష్టమైన ఫూ ఆ ఫుడ్ అక్కడ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ ఇష్టం అండి
ఉ ఓకే
ఇంకా అండి ఇంకా ఏం ఫెస్టివల్స్ అంటే ఇష్టం అండి మీకు
యూజువల్ గా మేము సంక్రాంతి కూడా బాగా జరుపుకుంటాం నాన్న ఇదో అమ్మ అ మీరు మీరు ఎలా జరుపుకుంటారు
నాకు అంటే టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సంక్రాంతి అంటే అంత బా ప్రిల్ చానా బా జరుపుకునే దానండి ఆ అంటే సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికిెళ్లేేదాన్ని అక్కడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంతా అదొక మెమరబుల్ అంటే అన్ అన్నమా తే అంటేనే అమ్మ వాళ్ల ఇల్లు బా గుర్తుకొస్తది అక్కడ ఎంజాయ్మెంట్ కానీ అమ్మమ్మ చేసి పెట్టే ఏ వంటలైనా బా తినేదాన్ని అది కాక కొత్త పండుగ రైతుల పండగ
అవును ఆ సంక్రాంతి యాక్చులీ తెలుగు పండుగల్లో చాలా పెద్ద పండగ కదండి అది అంటే సంక్రాంతి మూడు రోజులు జరుప్ తుండం భోగి, సంక్రాంతి, కనుమా అని
అవునండి కనుమ రోజు గోవులని అన్నిటిని పూజిస్తాము కదా మనము ఆ మరి నెక్స్ట్ ఇంకా కనుమ రోజు భోగి రోజు పిల్లలందరినీ బోగిపళ్ళు పోసి పిల్లల్ని దీవిస్తాము సంక్రాంతి రోజు ఎద్దులు పోటీలు కోడి పంద్యాలు జూదాలు ఇలాంటివన్నీ జరుగుతాయి ఒక ఫెస్టివల్ చానా ఏ ఎంటర్టైన్మెంట్ చానా ఆనందకరమైనట్టు ఉంటాయి కదా
అవునవును మా సైడ్ కూడా అంటే మా సైడ్ ఫస్ టు భోగి రోజు వచ్చేసి అంటే అదే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు అనమాట వాళ్ళకి అదే తలకి కొంచెం ఆయిల్ పెట్టేసి ఆ రోజు త ఆ తల స్నానం చేసి అంటే అదేమీ సున్నిపిడితో స్నానం చేయించిి దాని తర్వాత పిల్లలకి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి భోగిపల్లున్ పోస్తార్ అనమాట అంటే వాళ్ళకి కే ఆయుష్ పెరగాలని చెప్పేసి అలా చేస్తారంట ఆ అదే భోగిపల్ అంటే తెలుసు కదండీ భోగిపల్ అంటే
తెలుసండి ఆ నేరేడు పండ్లు మరి అనపిత్తనాలు నువ్ వ్వులు
అవన్నీ పెట్
ఆ కాయిన్సు అవన్నీ పెట్టి చేస్తారంండి ఊనండి మా సైడ్ కూడా బా చేస్తారండి భోగి పండగ అంటే సంక్రాంతి పండుగ బా చేస్ స్తార్ అనమాట
ఉ సంక్రాంతి కూడా బాగా జరుపుకుంటారు అదే ఐ మీన్ సంక్రా తి రోజు అండి ఇంకా ఇంట్లో అట్లు చేసుకొని తినడం
అంటే పిండి వంటలండి బాగా అరిసెలు బూరెలు గారెలు
బొబ్బట్లు
బొబ్బట్లు చిత్రాన్నం పుప్పన్నం
అంటే మా సైడ్ వచ్చేసి బాగా ఇది ఏంది సలిబిండి అంటారు కదా
ఆ ఉనండి
అదిను మళ్ళీ ఇవి ఆ సద్ద రొట్టెలు బాగా గాలుస్తారు అనమాట
అవునండి మా సైడ్ కూడా అంతే అండి రాగి రాగి రొట్లు సద్ద రొట్లు మరి దాంట్లోకి చికెన్ అంటే అట్లా తింటార అనమాట చికెన్ మటన్ అలాంటివి
మా సైడ్ కూడా చేస్తరు కానీ కనుమ రోజు చికెన్ చేస్తారనమాటా
అంటే ఏమంటారు వా జంతువుల్ని పూజ చేస్ తారు మరి నెక్స్ట్ కోడి మటన్ తింటారండి
అవును మా సైడ్ కూడా అలానే చేస్తారు
అవునండి
అంటే కనుమ రోజు మాత్రమే చికెన్ చేస్తారు ముందు రోజు ఇవన్నీ జరు కుంటారు అనమాట ఇలా పిండి వంటలు స్వీట్ అంతా చేసుకుంటారు ఇంట్లో
అవున అవును మీరు ముగ్గులు వేస్తారాండి సంక్రాంతి రోజు వేస్తారా చూస్తారా లేకపోతే కలర్స్ నింపుతారా
అలాస్త నింపుతాను చూడు చూసాను లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గు నేను ఒక్కదానే పెట్టా అనమాట ఆల్మోస్ట్ గంటన్నర అయిపేంది ఆ ముగ్గు వేయడానికి ఒక ఎత్తయితే కలర్ నింపడం ఓగేత్తు దాని తర్వాత లేచి నడుస్త తం చూడండి అది ఇంకో
ఎందుకంటే నాకు ముగ్గులు రావండి నాకు ముగ్గులు గురించి అంత ఐడియా లేదు జస్ట్ అడుగు పతా ఉన్న సంక్రాంతి అంటే ముగ్గులు పోటీలు కదా
ఆ ముగ్గు పెట్టిన తర్వాత అంత సేపు అంటే వన్ అవర్ వన్ అండ్ హఫ్ అవర్ అలా కూర్చ చొని పెట్టామనుకో కాల మీద
నడుము నొప్పి పిక్కలు పట్టేస్తాయి అవునండి అప్పుడు మీరు ఏం చేయాలంటే చెక్కమ్మలు వేసుకొని కూర్చోవళ్ల లేకపోతే స్టూలు వేసుకొని కూర్చోవళ్ల
అలా కూర్చుని ఎవరైనా ముగ్గు పెడతార ఆటికి స్టూలు వేసుకొని పెట్టినా కూడా ఆటికి కాళ్ళు లాగేస్తూ ఉంటాయిన్నమాట అప్పటికే
ఎందుకంటే నాకు ముగ్గులు రావండి అందుకే అడుగుతా ఉన్నా ఇట్లా అండి ఇలాంటి సలహాలు ఇస్తా ఉన్నా
అదే అదే యాక్చువల్లీ మళ్ళీ దానికి ఇంకా తెలుసా దానికి ఆ కలర్ న నప్పలేదు దీనికి ఈ కలర్ నప్పలేదు ఆ కలర్ బాలేదు ఈ కలర్ బాలేదు దానికంతా ఇంకా ఎన్నో అన్ని
అవునండి
ఉమ్
ఇంకా అండి కాదండి ఈ పండగల అంటే మనకు ఊ సంతోషం ఉంటది ఆ బాధ ఉంటదండి ఎందుకంటే నేను అనుభూతి చెందిన చెప్ప తావున్న ఆ ఆనందం సంతోషం ఉంటంది అంటే కజిన్స్ అందరు వస్తున్నారని ఒక వన్ వీక్ ముందు నుంచి సంతోషంగా ఉంటాము మరి వాళ్ళు వెళ్ళిపోయినుచ్చి వారం రోజు బాధపడతామండి నాకైతే ఇది చానా సార్లు ఫేస్ చేసాను నేనైతేను మీ కూడా అలాంటి అనుభూతులు చెందారా అండి
చాలా సార్లు అంటే వచ్చు అందరు వస్తున్నారు అన్నప్పుడు ఆనందం వేరు అందరు మళ్ళీ అం అంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళుక్కడ వెళ్పోతారు కదా సో అప్పుడు కొంచెం చాలా బాధగా అనిపిస్తదనమాట ఒక టూ త్రీ డేస్ ఫీల్ అనేది అట్లనే ఉంటది అంటే ఆ రోజ్ జు ఇంట్లో అంతా చాలా సందడిగా ఉండేసి సడన్గా ఇల్లంతా ఖాళీ అయిపోతుంది అనమాట
ఆ అండి అవును అది ఒక కమ్మ ముల్లు అమ్మమ్ములు నాకి అంటే అమ్మమ్మలు ఇండ్లేలెళ్లలే అమ్మమ్మోలింటికి ఏళ్ళినప్పుడు ఏళ్ళి వచ్చినప్ ప్పుడు ఇంగ అసలు ఇంగ ఎట్లా అయిపోతది నాకైతే
ఫస్ట్ ఎవరికైనా అంతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లంటే అదొక స్పై స్పెషల్ ఫీల్ కదా ఏవ్వారికైనా అంతే చిన్నప్పటి నుంచి
ఎంత ఏది వచ్చినా అదొక స్వీట్ మెమొరీ అండి
అవునవును
ఉహ్ ఇంకా అండి ఇంకా ఏ ఫెస్టివల్స్ బా జరుపుకుంటారు మీరు
ఇంకా వచ్చేసి వినాయక చవితి కూడా మేము చాలా బాగా జరుపుకుంటాం అనమాట అంటే వినాయక్ కున్ని కూర్చిబెట్టి అంటే మేము లాస్ట్ టై అంటే ఫస్ట్ టైమ్ ఇన్ని రోజులు నా లైఫ్ లో ఇన్ని రోజులు పైగా మొన్న లాస్ట్ టైం మేము వినాయకుని కూర్చోపెట్టం అనమాట ఇంట్లో అంటే ఆ ఇంతకు ముందు ఉన్న ఫీల్ వేరు వినాయకున్నీ కూర్చుపెట్టినాం కదా ఆ రోజు ఆ ఫీల్ వేరు తెలుసా అంటే అన్ని తీసుకోవాలి ఏం పెట్టాలి ఏం చేయాలి ఎలా చేయాలి అదంతా మొత్తం చదువు ముందు రోజే చదువుకొని అవంటో అక్ కూల్ కలెక్ట్ చేస్తానంటా ఇరవై ఒక్
బిల్వ పత్రి బిల్వ పత్రాకులండి బిల్వ పత్రి
అంటే బిలువ ప్రతి ఆకు దాంట్లో ఒకటి ఒక రకం అనమాట వాళ్ళు మొత్తం ఇరవై ఒక్క రకాల ఆకులు సెలెక్ట్ చేస్తారన్నమాట దేవుని పెట్టడానికి సమర్పించడానికి ఆ రోజు
ఓకే అండి నాకు కూడా తెలిది నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను
నేన అంటే నాకు కూడా తెలిదు నిమ్ము లాస్ట్ టైం మేము మొన్న కూర్చిపెట్టాం కాబట్టి వినాయకునారు అట్లాగే నేను చూసాననమాట మీ అంటే వ్రత విధానం చూసినప్పుడు నాకి అందులో తెలిసిందనమాట ఇలా ఆకులు ఇరవై ఒక్కర రకాల ఆకులు కలెక్ట్ చేసి మళ్ళ పుష్పాలు కూడా తొమ్మిది రకాల పుష్ప పాలు పళ్ళు తొమ్మిది రకాలు పెట్టాలి మళ్ళీ ప్రసాదాలు ఐదు రకాలు లేదా తొమ్మిది రకాలు పెట్టాలి అంటే వినాయకునికి అదేంది
ఇష్టమైన నైవేద్యం
లా లచ్చి ఇ లాఠీ ఇలాచీ ఆ దాని మాల కుట్టి వేస్తారనమాట ఉ యాలకల మాల కూడా వేస్తాం అన్నమాట దేవునికి తెలుసా
లేకపోతే పన్నెండు అన్నా కూర్చి నానబెట్టి ఫస్ స్ట్ మెత్తగాయనిచ్చి దాంట్లో నుంచి వే వేస్తారు కదా
నేను అలా నానబెట్టి ఏం వెేయలేదు గాని డైరెక్ట్ గానే దానికి దారంతో సూదితో గుర్ చి ఇచ్చేసి వేస్ అంటే విశిష్టత ఏమ అనేది ఆ రోజు చదివాను గానీ ఈ రోజు మర్చిపోయా నేను మీకేమైనా ఐడియా ఉందా
ఆహా లేదండి అంత ఐడియా లేదు నాకు
అన్పిదు
మీము ఎప్పుడు అలాంటివి చెయ్యలేదు మేము ఎప్పుడు అలాంటివి చేయలేదు కానీ జస్ట్ ఎంజాయ్ చేయడం అమ్మ చేసిన పిండి వంటలు తినడం ఇంగ అంతే అమ్మ పూజ చేస్తే పై మొక్కోడం గుంజీలు తీయడం అంతే అండి
నేనైతే అన్న నేనైతే మొన్న దేవుడికి ఐదు రకాల ప్రసాదాలు చే ట అంటే ఉండ్రాళ్ళ పాయసం పాల తాలికలు
మ్ హు
ఇంకా ఇంకా ఏవేవో చేసామ అనమాట అంటే కొబ్బరి బెల్లం ప్ లడ్డూలు ఇంకా దేవునికి అదేంది
జనము
పులిహోర దాద్దోజనం అది కామన్ గా పెడతాము ఇంకా స్వీట్స్ లోనే మోదకం
ఓకే అండి సబ్బి పాయసం అండి పాయసం
ఆ పాయసం కూడా పెట్టాం అనమాట సో ఇలా అన్నీ చేసాం అనమాట సో ఆ చాలా స్పెషల్ గా అనిపించింది లాస్ట్ ఇయర్ వినాయక చవితి మాత్రం
ఓకే అండి ఇంకా అండి ఉగాది సెలబ్రేట్ చేసుకోరు మీ సైడ్
ఉగాది సెలబ్రేట్ చేసుకుంటా స్
అంటే ఉగాది అంటే దే వి నవరాత్రులు ఉంటాయి అంటే పదకొండు రోజులు పండగ తర్వాత వచ్చే పండుగ దసరా స్వా రి అండి దసరా దసరా దేవి నవరాత్రులోస్ స్థాయి ద్ డిఫరెంట్ డ్ అంటే రోజు రోజు ఒక విశిష్ట అవతారంతో అమ్మవారు వెలుస్తారు కదా
చేసుకుంటారండి మా సైడ్ కూడా దసర అంటే జమ్మి చెట్టుకేళ్ళి పూజ చేసుకొనోస్తారు ఆ రోజు
అవునండి ఓకే ఓకే అండి ఓకే అండి ధన్యవాదములు మీ విలువైన సమాచారం మాకు చేరవేసినందుకు మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం
ధన్యవాదములండి
ధన్యవాదాలు